హలో చెప్పండి ఎలా ఉన్నారు,
ఆ బాగున్న మీరు
ఆ బాగున్నాను
ఏం చేస్తున్నారు
ఏం చేయాల ఖాళీగా కూర్చోనిన్ను తలి తింటానం, ఖాళీగా కూర్చొని ఖర్జూర తిన్న అన్న ముందు
బజ్జీలు తింటున్నారా
ఖ్జూర్
ఓహో ఖజూరా
ఉ
ఓకే మీరు చాలా హెల్దీ అనుకుంటా
ఆ కొంచెం ఇప్పుడే అది ఏది ప్రసాదం తిన్నాం లడ్డు అందుకు మళ్ళీ ఇప్పుడు బ్రేక్ ఇచ్చారు మాకు ఇప్పుడే మా సార్ ఈ రోజు పొద్దున్న ఎగ్జామ్ పెట్టాడు అది రాసేసిన తర్వాత పదకొండు గంటలకే వదిలేసినారు ఇంకా ప కొన్ని ఇర్వ కెల్పుల్ క్లాష్కి
ఉ బాగా రాసర ఎగ్జామ్ మరి
ఆ బాగా రాసాను మీరు ఎలా రాసారు మీకు కూడా జరిగింది అనుకుంటా,
మాకు జరిగింది ఏదో రాసా
ఎం రాసారు ఎలా రాసారు
నేను క్వశ్చన్ చదిన ఆన్సర్ ఆప్షన్స్ లా ఉంనింది పెట్టాను
మీ ట్రేనర్ ఎట్లా చెప్తాన్నారు,
మా ట్రైనర్ ఏమో ఢిల్లీ నుంచి వచ్చారంట ఏం రాదు ఊర్కే అంత
నేను చూశాను మీరు ట్రైన్లో ఈ రోజు ఫోన్ లో వాట్సాప్ లో ఛార్జ్ చేసే సిగ్గుపడుతున్నారు,
ఓహోహో ఏమో నాకు తెలీదు మేబి ఎవరైన్నా ఉండొచ్చు ఢిల్లీ నుంచి
అందుక ఎందుకే మీ ట్రేనర్ కి ఎప్పుడు ఒకే షర్ట్ వేసుకొని వస్తారు, వేరే వేరే షర్ట్ దొరకదా కొనుక్కొని రావచ్చు కదా వెళ్ళి
ఏమో నాకి తెలిదు ఎందుకు అలా
ఎందుకో వచ్చినప్పుడు రెండు వారాల నుంచి ఒకటే షర్ట్ ధరిస్తున్నారు మీ సార్
ఉ
మీర అందరు చందాలు వేసుకోని వెళ్ళి కొన్ని కోనియచ్చు కదా మీ సార్కి
చూద్దాం ఏమైతుందిలే ఆ సార్ కి షట్లు లేనట్టు అది వేసుకుంటాడు,
ఆ ఉండండి ఒక్క నిమిషం
హు
ఫోన్ చేస్తే ఫోన్ కూడా ఎత్తరు అక్క మీరు
అయ్యి
కాయ్ తిను ఖర్జూరు కాయ్
గీత కి గీత కి ఈలేదా ఉ ఏం కాదులే మచ్చిగా అంటుంది ఆ చెప్పండి దేవికా గారు
ఆ మీకు చాలా మంది ఫ్రెండ్స్
మీకు చాలా మందే ఫ్రెండ్స్ ఉన్నట్టున్నారు
ఆ అవునండి నాకు కాలేజ్ మొత్తం చాలా ఫ్రెండ్స్ ఉన్నారు నేను అందరితో చాలా బాగా మాట్లాడతాను ఉల్లాసంగా ఉత్సాహంగా
అదే చూస్తున్నా ఎప్పుడు అంటే బాగా సేవ్ చేస్తా ఉంటారు అందరికి
నేనా
ఉ
ఆ ఏదో బై బర్త్ పుట్టుకతో వచ్చిందా గున్నమ
బై బర్తే మీరు మేబి మీ గో మదర్ థెరీసా అని పేరు పె తలే మయి
న వద్దండి నాకు మర మదర్ థెరీసా ఆ అంత అంత గొప్ప నేను నుంచి వెళ్లేదండి
ఉ చేస్తారులే ఫ్యూచర్ లో
మమ్మల్ని మీరి ఎన్ త సమయానికి క్లాస్ కి వెళ్ళాలి మీరి కింద సమయాకి వెళ్ళాలి క్లాస్ కి
మేము కూడా లెవెన్ ట్వంటీకి వెళ్ళాలి కానీ ఏం కాదు సారే లేటుగా వస్తారు బ్యాచ్ అంతా లేటుగా వెళ్తాం ఆ గుడ్డు తింటడు అది క్లాస్ లోనే తింటాడు
అవునా అయ్య మే మేము తెలుసా మీకు మేము శాకాహారం
ఆ ఓ శాకాహారీ
మీ శాకాహార మండం తెలుసా
ఆ తెలుసు అంటే నాన్ వెజ్ తినరు కదా
ఆ వెజిటేరియన్స్ అని మా దగ్గరకి వస్తారనుకో ము కొట్టేస్తామండి ఎన్న గుడ్డు తినేంత
అయినా గుడ్డు అనేది శాకాహారం కాదు
ఏమో అండి మాకు అట్లా అనిపిదు అది శాకాహారం అని మాకు ఆ వాసన నచ్చదు పడదు
మీరు అంటే మీరిప్పుడు వెజ్ కాబ టి మీరు కూడా తినొచ్చు ఏం కాదు ఏం
ఉ
మ్ తినండి ఏం కాదు మంచిగా ప్రోటీన్ వస్తది కదా గుడ్డు తింటే
కానీ అది నాకు సరిపడలేదు మ తినలేక ఇంక వదిలేసాను హలో ఆ ఇంకా చెప్పండి ఎలా కొనసాగుతుంది మీ ట్రైనింగ్ హలో ఆ హలో హలో అ ఇంతసేపు వినపడలేదండి మీ మాటలు నాకు ఇప్పుడు వినిపిస్తున్నాయి.
ఉ నాకు వినిపియిలా
ఉ ఇంకా చెప్పండి దేవత గారు
ఏం లేదు ఏం చేస్తున్నారు మీ ఫ్రెండ్స్ అంత
ఇంకా ఏం లేదండి.
ఉ
ఆ తిన్నారా ఏం తిన్నారు
నేనా ఇంకా తినలేదు ఇంక టు ఇంకా బ్రేక్ అవుతలేదు ఇప్పుడైతే స్నాక్ తింటున్నాం ఆ చేస్తాం మీరు
ఆ చేసామండి
ఉ నేనా నేన్ తిన్నను దోశ అనుకుంటా
మాదికూడ దోశ దోశ గోదుమ దోశ
సేమ్ టు పించ్
మీరు గురు గోదమతో జేస్తారండి మీకు క నిజ మీ హా
లేదు భీమ్ పిండి మేమంతా మహాస్టల్ అంతా
ఇం గోధుమ గోధుమ పిండి దోశ చేసిందండి మామ్
ఉ మీరు శాకాహారి అన్నప్పుడే అర్థమయింది.
మా ఇంట్లో చాలా హెల్తీగా తింటాం అవునండి. మేమిట్లో మేము నాన్ వెజ్ తినం కదా కొంచ కొంచమన్నా హెల్తీగా ఉండాలని ఇలాంటి ఫుడ్స్ తింటా ఉంటాం
ఉ మీరు కరెంట్లీ ఏం చేస్తున్నారు బీటెక్ అ
లేదండి నేను ఏం చేయట్లేదు ఖాళీగా ఉన్నాను. మీ మీ మీ పిజీలో మీ పిజీలో ఫుడ్ బాగుంటుంద అండి
మా పిజిల ఫుడ్డా ఓకే పర్వాలేదు అంటే పొద్ మధ్యాహ్నం అయితే ఏం బాగుండదు ఎక్కువ మసాలా కర్రీ చేస్త స్తారు మార్నింగ్ మంచిగా ఉంటది
ఆ
ఈవినింగ్ మంచిగుంటుంది అంటే గ్యాస్ లేదని చెప్పి ఇ వారానికి రెండు సార్లు దోశ, రెండు సార్లు చపాతి చేస్తారు.
గ్యాస్ లేకపోతే దోశ, చపాతీ చేస్తారా అండి.
అంటే ఇప్పుడు పూరి అవన్నీ చేయాలి కదా పూరి, వడలు ఇవన్నీ కాల్చాలంటే కొంచెం ఎ ఎక్కువ ఆయిల్ అయితది ఎక్కువ
ఓ ఒకే చపాతీకి అవసరం లేదా
ఉ అవసరమే కానీ తక్కువ
అర్థమైందండి ఇంగ్
ఆ వాళ్ళు చపాతీలు కాల్చి హాట్ బాక్స్ లోనే వేసేస్తారు.
ఆ సరే అ
ఊ సో సేవ్ అయితది కదా
ఆ అవునవును
వీళ్ళని చూసి నేర్చుకోవాలి ఎట్లా సేవ్ చేసుకోవాల మనం మనీ
అవును మీరు చాలా డబ్బులు గడతారు కదా మీర్ పిజికి మీరు ట్రైనింగ్ ఎంత డబ్బులు కట్టారు
మేమా ఆరు వేలు
ఆరు వేల
ఉమ్ ముందు ముందు ఒక ట్రైనింగ్ అటెండ్ అయినాము అదొచ్చి నాలుగు వేల ఎనిమిది వందలు
ఆ
అది కట్టామ్ అది కట్టినా కూడా ఏం అంతలేదు
ఆ ఇప్పుడు ఇప్పుడు కూడా వేస్టే కదండి
ఇప్పుడు ఫుల్ వేస్ట్ అసలుకి ఏం లేదు ఏం చెప్పట్లేదు
ఆ
ఏదో టైం పాస్ చేస్తున్నారు వాళ్ళకి నచ్చినట్టు ఉంటున్నారు
ఆవునా ఆ
ముందు ఒక మేడం వచ్చి నింది
ముందు ఒక ఆమెని తీపిచ్చారు అంట కదా మీరు ఆమె ఎందుకు ఆమెను ఎందుకు తీప్పిచారు అన్న జె
ఆమె వస్తది వచ్చి మంచిగా బాగా రెడి అయితది మంచిగా బ్యూటిఫు
చాలా అందంగా ఉంటుందా ఆమె చాలా అందంగా ఉంటుంది కదా ఆమె
చాలా అందంగా అందంగా అంతే ఏమి ఉండరు యావరేజ్ గానే ఉంటరు.
ఆ ఏమో అన్నారండి
ఏమో వాళ్ళకి మాత్రం అట్లా సూపర్ గా కనిపిస్తారు అంతేగాని యావరేజ్ ఏమంతా ఉండదు
ఆ సరే సరే ఆ ఏమైంది ఆమెతో ప్రాబ్లం ఏంటి మీకు
అ
ఆమెతో ప్రాబ్లం ఏంది నీకు
మా అమ్మ ఎప్పుడు పె ఆ ఏమంటే బాయ్స్ లేట్ గా వస్తే పుషప్స్
అలా చెప్పిస్తారా అదేం ప్రాబ్లమ్ అండి సరిగా చెప్పాల్ చెప్పదా నాకు తెలిసి ఆమెకు అసలు ఏం చెప్పదని పిస్తది ఒక రోజు మేము కూడా ద ఏదో డౌట్ అడిగింతామా వేరే ఆన్సర్ ఇచ్చిందండి అది సరిపోలేదు మాకు మేము మాకేమంటే మా ఉప్ ఏ డిపార్ట్మెంట్ లో గూడా ట్రైనింగ్ జరిగింది గదా అందు ఎక్కువ మార్క్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా అది రీచ్ అవ్వలే అందుకని ఇంకా మంచిగా పిక్ చేశామండి మనం
ఉమ్
కానీ చాలా మంది కమనచ్ చ్చిందంట ఆ విషయం మాకు తీపిచ్చేసినక తెలిసింది అందరూ మీకు నచ్చలేదని మేము గూడ నో చెప్పామని జెప్ప నాద
ఉమ్ చాలా మందికి ఏం కాదు ఓన్లీ బాయ్స్ కి మోస్ట్లీ
ఆ అవును నిన్ననే నాకు తెలిసింది చ మా ఫ్రెండ్స్ గూడా ఆమె నచ్చిందని నిన్ననే మాకు తెలిసింది
ఉమ్ మీ ఫ్రెండ్స్ ఎవరు
మా ఫ్రెండ్స్ ఉన్నారులేండి మా క్లాస్ లో కొందరు
ఓకే ఓకే ఆ
ఏందో అండి
హ్
మా పక్కనేమో ఫుల్ మంచిగా చెప్తున్నారు ట్రైని మా పక్కనా మా పక్కన ల్యాబ్లో ఫుల్లు మంచిగా ట్రైనింగ్ చెప్ చెప్తన్నారు. వాళ్ళకి హ మొత్తం హ్యాండ్స్ ఆన్ అంత అంత చేపిచ్చి వాళ్ళకు బ్రేక్ కూడా ఇవ్వరు తెలుసా. అంతా చేసినంకా మాత్రమే వదులుతరు వాళ్ళనైతే. జరుగుతాంది వా ట్రైనింగ్.
హ్ అంతే ఏంచేయలేం.
ఆ ఆ అవునండి ఇంకేం చేస్తాం సరే అండి.
ఆ ఇంకేమండి, ఏం సమాచారం.
సమయం గడుస్తుందండి. ఇంకా మేం వెళ్ళాలి ఇంకొకా ఆ రండి వెళ్దాము, సరే అండి వస్తాము బాయ్.